హలో చెప్పండి బాగున్నారా
బాగున్నామండి కొంచెం గట్టిమటారా అండి
ఎ న్ ఓకే ఓకే ఓకే
మీరు ఏదో గునిగినట్టే మాట్లాడితే మాట్లడితే మా రాదండి
చమండి మాట్లాడుతా
హలో వినిపిస్తుంద అండి హలో వినిపిస్తుందా
చెప్పండి
టిఫన్ చేసారా
హలో
టిఫన్ చేసారా
ఆ టిఫెన్ అయిపోయింది సద్ది అన్నం తిన్నాం అండి అ అ ఇసరి ఎత్తను హలో ఆ పిలు హలో
చెప్పండి చెప్పండి చెప్పండి
ఎం చేస్తున్నావ్ టిఫిన్ చేసిలా మీరు
లేదండి
తిన్నాలేదా అండి ఎందుకం చేయలేదా అండి
ఏం చేయలేదండి పాస్త చేస్తే పిల్లలు దంపయాల
అవునా మా ఇంటికి చుట్టాలుచ్చరండి ఇప్పుడే మా చిన్నమ్మా
ఆ
హలో
ఆ చెప్పండి
చుట్టాలు వచ్చిలు అండి మా ఇంటికి మా చిన్నమ్మ వాళ్ళు ఇప్పుడే
అవునా
మ్మ్ ఏం చేస్తున్నారు అండి
టైమ్ అండి
వంట అవుతుందండి ప్రిపేర్ చేస్తున్నా ప్రిపేర్ చేస్తున్న
అదే ఏం ప్రిపేర్ చేస్తున్నారు
టమాటా కర్రీ వేద్దామ అకుంటున్నా టమాటాలు ఏమ వస్తే బాగుంటుంద అండి
అయ్యో టమాట మొన్నప్పు తమాటన్న మా ఇంట్లో
అవునాక మరి టమాటాలులు ఏమైనా కూరగాయలు ఏమి తీసుకోలేదండి
అంతేనండి తమట తక్కు ఉంటంది కదా అదే చీప్ గా దోరుకుతాయి కదా
బీరకాయి ఉన్నయి మొన్న వండితే బీరకేదిన బుదిగా లేదట మా లు కూరగాదినుదిగాట్లేదటే ఇగ నేను ఏం చేయను చెప్పండి
అంటే అది అప్పుడప్పుడు ఉండాల అండి ఎప్పుడో సార్ కూడాడింత ఇష్టం ఉండదు అప్పుడప్పుడు వండాలి మంచిగా వండితే తింటారు వాళ్ళు కూడా అర్థం అయిందా అండి
ఇ వేరే కూరగాయలు వస్తే తీసుకుంటాండి పాలకూర తోటకూర వత్తే తీసుకుంటా
ఆ వాల కూడా
ఇక్కడ పాలకూరట్టతే పాలకూర తోట కూరదతే తింటాడు
అవును తింటార అండి వాళ్ళు
అవునా కొంతమంది పడదు కాద తినారు కదా తినమంది కాదు తన్నారు అందుకే హ్మ్
ఎండాకాలం అసలు బీబీడౌన్ వళ పుతనే బీబీడౌన్ అయిది కాదండి
ఎవరికండి
బిపి తక్కున్నలకి
ఉప్పు ఎక్కు వేసుకోవాలండి అంటే ఇప్పుడు ఇంట్లో కూరలు వండుతారు కదా వాళ్ళకి సరిపడే తక్కువ వేసి మనం తినే అన్నంలో కూరలు వేసుకుంటాం కదా
ఆ
ఒప్పేసుకోవాలండి వాళ్ళకేమో వేసుకోరు ఏ కూరలు గాలంటే ఎట్లా అండి కొంత మందికి బీపి ఉండదు తక్కు ఉంటే కొది ఎక్కువ ఉంటది మీరు ఏంచేయాలంటే మీరు ఉప్పు వేసుకుంటారు కదాళ్ళు ఉప్పు ఎక్కువ వేసుకో కొంచెం
నిజమేనండి అదే పని చేయాలి ఈ మధ్యన బాగా కళ్లు తిరుగుతున్నాయండి నాకు
ఆ కురల్నిలాంట కష్టం కాదా కొన్ బిపి తక్కువ ఉంటది కొందరికి సరిపోను ఉంటది ఎందుకు అట్
అసలు నేనైతే మా బాబులు తీసుకొద్దాం అని పోయిన వచ్చారు అసలు ఇట్లా అడ్డం పడ్డా నేను మధ్యలో కళ్ళు తరిబడుతుకోవచ్చు అనుకోని భయమయింది
నేను చెప్పింది చేయండి నేను చెప్పింది చెయ్ మంచిగా వేసుకోని ఎండాకాలం కాబట్టి కొంచం నిమ్మరసం చేసుకొని చక్కర ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు ఎక్కువ వేసి చక్క తక్కువ వేయండి ఉ కానీ అన్నంలో మాత్రం కువ ఉప్పు కొన్ మంచిగా ఇంకంతే ఆవు మన ఇంకా తక్కువ తింటే బీప్ తక్కువ కదండి
అంతే అండి ఆలోచిస్తూనే ఉన్నా అట్ల కంట్రోల్ చేయాలనే నేను మావళ్ళ మీద కేర్ తీసుకుని బీపి ఎక్కువ ఉందని ఉప్పు తక్ కువా ఎత్తదని నాకు బీపిడౌన్ ఉంటదిని వాళ్ళు ఎప్పుడు నా గురించి ఆలో డి మరిబీపి తక్కువ ఉంటది కదా ఉప్పేద్దాం ఏమన్నా మజ్జిగ చేసిద్దాం నిమ్మకాయ రసం చేసిద్దామని లేకపోతే అన్నం తింటన్నప్పుడు ఇంత ఉప్పు తీసుకొచ్చిస్తే దానికి సోయ ఏంటవి
అయి మీకే గుర్తుండదు వాళ్ళు పొద్దుందాక పోయిపోయత్తరు వాళ్ళకేం గుర్తుంటదండి
నిజమేనండి నా ఆరోగ్యాన్ని నేను కాపాడపోతే బైటోళ్ళు గుర్తు పెట్టుకుంటా వాళ్ళు నన్నెందుకు పట్టించు
మియార్ మీరు కాపాడుకో కొన్ని మీ భర్త మీ పిల్లలవి కూడా మీరే కాపాడుకోవాలండి అంతే కదా వాళ్ళు వాళ్ళకి కి మగుల్లో కాబట్టి గుర్తుండవు బయట కొంచెం ట్రెస్ వీల్ పని ఒత్తిడి ఉంటది ఇంటి కొత్తరు టకటక స్నానం చేస్తారు తింటరు పంటరు గాని ఇవన్నీ ఆలోచన పెట్టుకోరండి వాళ్ళు గుర్తుండవు వాళ్ళకి పని ఒత్తిడి ఉంటది కదా వాళ్ళకి
అవునండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అండి అసలు అయితే
అందుకే మీరే గుర్తుపెట్టుకొని వాళ్ళ ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం కూడా మంచిగా చూసుకోవాలి
ఫస్ట్ నా ఆరోగ్యం మంచుకుంటే వాళ్ళ ఆరోగ్యం ఆటోమేటిక్ బాగుంటదండి
అందుకే ఫస్ట్ మీరు చూసుకోండి
ఫస్ట్ వాళ్ళవి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని నేనన్నీ చెత్తను నా ఆరోగ్యాన్ని పటించుకోట్లేదు తోట కూర పాలకూర తింటే మంచిగా
ఉంటరండి మీ మీ వరకు సపరేట్ వండుకోదు కాపోతే అయిపా ఎంత ఎందుకు మరి
ఇప్పుడు అట్ల కూడా నాకే కష్టం కదండి రెండు రెండు వంటలు ఉండాలి ఇప్పుడు వాళ్ళకు వేరే వండాలి నేను వేరే వన్
అదే మరి మీకే వండుకున్నంకా అన్ మనం పళ్ల వల ఉప్పెక్కువ వేసుకుంటే అయిపోయా అండి
మా వాళ్ళ అన్ని తెచ్చుకుంటున్నారు నా తిండి గురించి పట్టించుకోరండి
ఉ
మా వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తారు నా గురించి ఎవ్వరు పట్టించుకోరండి
అంతేనండి
ఉ
తనందు ఎట్లా అండి ఇవాళ ఆలోచిస్తారు మీరు అనండి ఇగ అంత అయిపోతది ఆలోచించుకున్నా ఉంటువ వాళ్ళు మీ గురించి అ మీ గురించి
అ బాగుంది మనకు జీతాలు వస్తాయ్
చెప్పండి మీరందరు చెప్ప
అ
ఉమ్
చెప్పండి ఏం చేస్తున్నారు మీరు మీరెలా ఉన్నది ఇప్పుడు ఎండకి ఆరోగ్యం
మంచిగా మంచిగా ఉందండి టిఫిన్లు అయిపోయినాయి అట్ల కూర్చున్నామ్ ఇంకా డ్యూటీకి వెళ్ళాలి అందుకే యెళ్ళాలి
ఆ
ఆ
మీరండి హౌస్ వైఫ్ హే నా అండి మీరు ఏమైనా పని జేస్తారా అండి
కాలిగానే ఉంటున్నాను
ఓ గ్రేట్ అండి కాలిగుస్తున్నా రండి బెటర్ పని జెప్పకుండా కాలిగా ఉంచుతాడు అంటే
అటు ఇటు చేసి ఆయన మంచోడు అంటరు
అంతే కాదండి హౌస్ వైఫ్ కొంత మంది పనులకు పోతారు కదా బయట జనాలు
ఉమ్ కూరగాయాలు కట్ జేశాం మరి కూర పొయ్యి మీద యేస్తడా ఎవరైనా చెప్పండి
సరే ఆయన పని పాపం ఆయన పని ఆయన కుంది గావచ్చు పొద్దున లేత్తే పోతోడు ఎట్ల జేత్తరండి మీరు రెడీ జేసి పెట్టి ఆయన పంపితే తరవాత రెస్ట్ తీసుకోవచ్చు గదా
రెస్టే తీసుకుంటాను నేను ఎన్ని రోజులంచి ఏం పనిలేదు నాకు గత ఇరవై ఏళ్ళగా నుంచెల్లి రెస్ట్ రెస్ట్ లోనే ఉన్నాం
అవును
ఏ
ఉమ్
అంతేనండి చెప్పాలి మీరే ఇంకా
ఏం లేదు అండి మా నాన్న
ఉతన్నే అయిపోతుందండి నూనె మొన్నా ప్యాకెట్ తీసుకొచ్చిన అయిపోయింది జిడ్డి అసలు నూనె బాగా ఒడుస్తాదండి ఇంట్లో
అట్లే ఒడుస్తందండి నేను నా కూర్లో ఉంటడు అ ఓ కదా అండి ఉమ్ ఎట్లాండి ఇట్లైతే చెప్పండి
చెప్పాలి మీరే ఏం జేస్తున్నారు ఏంటి
ఏం లేదు బా బాక్స్ గట్టిస్తే పోదాం అని జూస్తున్నా అండి వంట జేస్తుంది తను కర్రీ వండు
టమాటాలో కొడిగుడ్డేస్తే బాగుంటుదా అండి టమాటాకాయ వండుతున్నా టమాట దాంట్లా కోడిగుడ్డు ఇస్తే బాగుంటాదా
అంటే ఎస్తూ బాగుండంది కొంచెం అది ఉడికే వరకు అనే ఉంచాలి ఎగ్గు ఎంమటేకలిపితే పిఎం పిఎం అవుతుంది అంత టమాట కనుకు గలీజు గా ఉంటుందండి
ఆ మాయనతోనేపిస్తాండి
అబ్బా పాపం కుందాని మళ్ళీ బయటకి పోవాలి కావచ్చు పనికి పోవాలి కావచ్చు
సరేలేండి నేనే చేస్తా మీరి మా టెన్షన్ అమా ఆయన చాలా బాగుండుతాడు నాకన్నా బాగుంటది బెస్ట్ బాగా తీసుకుంది కొళ్ళ కొంచం కూడా కూడా నొకులేక అంతేగా అవునా ఏమని చెప్పాలి ఆ ఆ అవును